కొ గుడ్ ఈవినింగ్ అం మ్మ్
గుడ్ ఈవనింగ్ అండి వినిపిస్తుందా అండి వాయిస్ క్లియర్ గ ఉందా
ఆ క్లియర్గానే ఉందండి
ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా రా అండి
బాగుంన్నామండి ఎక్కడ నుంచి మీరు
మ్మ్ తిన్నారా అండి
తిన్నాం అండి
ఏం చేస్తూ ఉంటారు మీరు మరి
పే
ఏ టాపిక్ గురించి మాట్లాడదాంమండి
ట్రావెలింగ్ అండి
ట్రావెలింగ్ గురించి మాట్లాడదామా మీకు మరి ఇక్కడ డ్రీమ్ ప్లేస్ ఎటైనా వెళ్ళాలిని
అరుణాచలం అండి
ఓహో మై గాడ్ నాది కూడా అండి
అ అంటే అప్పట్లో ఈ కోరిక లేదండి నాకు
ఎంటడి అరుణాచలమేల్లాలి కేదార్నాథ్ ఉండే ఫస్ట్ డ్రీమ్ ప్లేస్
నా ఫస్ట్ డ్రీమ్ ప్లేస్ అంటే ఏం లేదండి పచ్చటి పొలాల్లో ఉండాల అనుకున్నా బట్ సంటైం నాకు అనిపించింది మాత్రం అవనాాచలం బాగా అసలు చాలా మంది అనుకున్నా పోలేదంటండి అక్కడ
అవునండి అక్కడికెళ్ళొస్తే లైఫ్ ఫెయిల్ అయితుంది
మాక్సిమం ట్రై చేస్తున్నాండి నాకు బిగ్గెస్ట్ అంటే నాకు ఇప్పుడు హోప్ ఉన్న ఒకే ఒక ప్లేస్ అరుణాచలం ఎలా అయినా వెళ్ళాలి అని
అవునండి నేను కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంట్లో సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ తో సెట్ అవ్వట్లే ట్రై చెస్ స్ట్రగలింగ్
నే అయితే అనుకుంటున్నాండి మ్యాక్సిమం ఒక్కడినైనా సరే ఫస్ట్ విజిట్ అవ్వాలి నాకంటా ఒక అదృష్టం ఉందా లేదా అని ఒక టెస్ట్ చేద్దాం అనుకుంటుందండి
అదేనండి అక్కడికిళ్ళి వస్తే లైఫ్ చేం అ అరుణాచలం అరుణాచలం తర్వాత అరుణాచలం వాళ్ లైఫ్ ఒకలా ఉంటదంట అండి అరుణసలం వెళ్ళ వచ్చిన తర్వాత మన లైఫ్ ఒకలా ఉంటదంట అండి.
ఎ ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారుంటే అరుణాచల లో పోగానే లైఫ్ చాలా అదృష్టం ఉండాలి అక్కడ రావాల పోవాలంటే అని అన్నారు. అ ఏంట అప్పటి నుంచి ఇక ఫుల్ల్లోస అంటే శివుడు అంటే చాలా ఇష్టం అండి మండే పోఓతా శివరాత్రి తర్వాత ఎక్జాక్ట్ పోట్. మంగళవారం ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నా
అవునా
అయితే ఇక సడన్ గా ఎందుకో చాలా ఎక్కడనే పోవాలి పోవాలి అన్న చిన్న పోవాలని చాలా మంది అన్నారు. ఇక వాళ్ళనే కొద్ది ఇంట్రెస్ట్ బ పెందంటడి
నేనైతే ఆ అవునండి పాజిటి. టివ్ వైబ్స్ వస్తాయి
మీకు ఎలాంటివి ఏమైనా ఉన్నాయంండి అంటే లైక్ మీ దరిదాపు లో ఏ టెంపుల్ మీకు నచ్చింది.
రామప్ప ఉందండి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు భద్రకాలి టెంపు ఎళతా అప్పుడప్పుడు థౌజండ్ పిలర్స్ ఉంది ఒకటేసారి వెళ్ళిన త్రీ ఇయర్స్ నుంచి.
అవునా
స్ట్రగ్లింగ్ అండి ఇక అరుణాచలం ఇక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ కాదండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వెళ్దాం వెళ్దాం వెళ్దాం అనిపిస్తుందినీ. అ ఫ్యామిలీతో సెట్ అవ్వట్లేదు ఇటు ఫ్రెండ్స్ తో సెట్ అవట్ లేదు అంటే అరుణాచలం వెళ్ళొచ్చినాక అదృష్టం మారిపోతది. ఐ మీన్ లైఫ్ చేంజ్ అవుతుంది అని అన్నారు అందుకే. అే ఇస్తుంది ఫస్ట్ డ్రీమ్ ప్లేస్. మేమో కేదర్నాథ్ ఉన్నాయి అండి.
అవునా
కేదార్నాథ్ ఉండే ఇప్పుడు అరుణాచలం మొత్తం కేదార్నాథ్ ఇప్పుడు వేలాలి అలానే
నాకైతే ఎక్జాక్ట్గా ఫ్యామిలీ మొత్త తో కలిసి ఫాస్ట్ తిరుపతి వెళాళ్లి.
తిరుపతి నేను ఫిఫ్త్ లో ఉన్నప్పుడు వెళ్లిన
వీ చిన్నప్పుడు ఎప్పుడో అండి నాకు కోవిల్ ఉంది బట్ అది ఎప్పుడు అసలు ఎ లాస్ట్ టైం ఎప్పుడు ఎల్లానో కూడా చిన్నప్పుడు అసలు నేను సెకండ్ క్లాస్ దాకా కూడా పోలే అప్పుడు పోయిందండి నేను
అవును నేను ఫీఫ్త్ లో ఉన్నప్పుడు తీసుకెళ్లి ఇల్లు నన్ను మా వాళ్ళు
అనుకుంటారు అప్పుడు జింకని చూసినాండి చేతుల్లే ఏం లేకపోయినా చేతులు ముందు పెడితే అది ఊకనట్టుగా వస్తు ఉండేది ఆశ తో అప్పుడు ఆ ఫీల్ బాగుండేది చిన్నతనం కదా ఒక గుడ్ వైప్స్ ఇక్కడ ఆడుకోవడానికి ఇక్కడనే ఉండిపోతే
అక్కడ గార్డెన్స్ ఉంటుడి బాగా
హనుమాన్ అయితే స్టాచ్యూ పెద్దగా ఉంటందండి అది నాకు చాలా అంటే చాలా నచ్చింది హనుమాన్ స్టాచ్యూ పెద్దగా ఉంటదాడ
అవునా
ఈ మధ్యలో రిల్ బాగా ట్రెండ్ అయిం అండీ అది హనుమాన్ అంటే లైక్ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుడి ఉందిగా ఏడుకొండలో
ఆ ఏడుకొండలు ఆ
తన ఫేస్ లానే కొంచెం ఫేస్ కట్ అవుట్ తోనే ఆ మౌంటైన్స్ అనీ ఉన్నాయని చాలా మంది అంటున్నారు
ఉ ఆవును ఈ రీల్స్ లలో వస్తున్నాయి
నాకు దానివల్ల వామ్మో పోయి ఇప్పుడు మనం పోయే దేవుని మీదయితే నేను అసలు తిరుపతికే వెళ్ళను అని కొంచెం బాగా ఫిక్స్ అయ్యన్న అన్నమాట
హామ్ అవునండి
నాతో పోదాం అని చాలా గుండే.
ఊమ్ హ ఎల్లాలండి తిరుపతెల్లాలి అరుణాచలం ఎళ్లాలి కేదర్నాథ్ ఎల్లాలి ఇగ ఎప్పుడు ఎళ్తమండి ఇప్పుడు ఎళ్ళకపోతే మనకి ఇదప్పనంక ఇంకెప్పుడు ఎళ్తవ్
కేదార్నాథ్ లో ఏ ఏ అంటే ఏ ఏ గాడ్ అండి.
శివుడండి శివుడు
అక్కడ కూడ షోడేనా
ఊ
కే దేవుడంటే ఎక్కువిష్టమండి
హుమ్ దుర్గామాత ఆ ఆంజనేయస్వామి గణేశుడు శివుడు
ఆహ నాక్ శ్రీరామవిష్ణువు చాలాచే ఉండొచ్చండి ఈవాళ నమ్మకం కల్వాలేయి
అవును సాయిబాబాని గూడ నమ్ముత నేను
వావ్ సాయిబాబా అంటే మా పెద్దక్కకి చాలా ఇష్టం అండి తను చిన్నప్పటి నుంచి ఎగ్జాక్ట్ గా మొక్కునే ఒకేఒక్ అంటే నాన్ స్టాప్గా.
మ్ అవునా అండి నెేనువె ఓం గణేశుడు, ఆంజనేయస్వామి వున్, దుర్గామాతని మొక్కుకుంటుండే అండి ఇక్కడికి వచ్చినంక సాయిబాబా.
మా దగ్గర ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి సాయిబాబాది కాప్తే ఇప్పటి దాకా నేను దాన్ని విజిట్ చేయలే ఈసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను
వెళ్లండి బావుంటది సాయిబాబా టెంపుల్ థర్స్‌డే థర్స్‌డే పల్లకిసేవ కూడా అయితది
అంటే ప్చ్ ఏ డే ఏ డే వెళ్ళలో తెలియదుగా అందుక్
థర్స్ డేన్ తానేస్తె గట్
ఆహా అవునా ప్చ్ అంటే మన్ మండే అంటే శివాలయం, మంగళవారం ఇది ఆంజనేయుందే, ఈ టూడేస్ తెలుసు కాబట్టే వెళ్తున్నా.
ఉ వెనస్డే గణేశ్ ఆ థర్స్‌డే ఆ సాయిబాబా ఫ్రైడే దుర్గామాత లక్ష్మీమాత ఆ సాటర్డే ఇగా విష్ణుదేవుడు ఇంకా ఆంజనేయస్వామి సండేనేమో సూర్యభగవాన్
ఆ సండే రెస్టు దీసుకోయింటే బాండుఅనిపిత్తాందండి ఇవన్నీ వినింటే
నిన్న సండే సూర్యభగవాన్ సూర్యున్న్ కి
అవ్ చాలానే ఇన్ఫర్మేషన్ దెల్స్
మా మమ్మీ అన్ని పాటిస్ అన్ని అలా దెలుసు నాకి
అవున అంటే నాకో డౌటండి దేవున్ని బట్టి మీరు అంటే గుడి చుట్టూ తిరుగుతారా ల్యాక్తే ఏంటి ప్రదక్షణాలన్నీ దేవుళ్లదగ్గర ఒగటే జేస్తార
అన్ని దేవుళ్ల దగ్గర ఒకటే చెప్తారండీ నాకు తెలిసినంత వరకు అవే త్రీ తిరుగుతే మూడు తిరుగుతారు తిరుగుతే లెవెన్ తిరుగుతరు.
నమస్కారం! అంటేన్ అంటే నా ఫ్రెండ్. అంటున్నారు కదా ఈ మన ఆంజనేయుని టెంపుల్ చుట్ట అయితే పదకొండు సార్లు తిరగాలని చెప్పిర్రు నేనైతే ఏ గుడి చు అయినా సరే ఫ్రీ గా ఉంటే ఎందుకంటే నాకు టైం ఉం లేకపోయినా మాక్సిమం త్రీ రౌండ్స్ తీస్తూ ఉంటాయి ఆ త్రీ రౌండ్స్ లో నాకున్న భక్తి అని నేను చూయించుకోగలుగుతా
అదే అండి తిరుగుతే లతు మాక్సిమం త్రీయే తిరుగుతామండి మాక్సిమం మూడు ప్రదక్షణలే చేస్తా అండి ఇగా మనం మొక్కుకుంటే అట్లా లెవను
ఆహా చాలా కోరికలు ఉంటాయండి
ఇక అమ్మాయిలం కదండి ఉంటాయి అలా కోరికలు కోరిక
అవునండి లేకతే అమ్మాయిలని ఎందుకంటాం
కోరికలే
కానీ ఒక్కసారనా పోయి బతుకున్నప్పటి నుంచి చచ్చేదాకా ఒక్కసారయినా అక్కడ పోయి అరుణాచలం పోయి ఒక్కసారినా పోయి రావాలండి
రెండు నెల్లు లైఫ్ ఏం టర్న్ అయితుందొ మళ్ళీ లైఫ్ ఎలా మారుతుం
ఏమో అదృష్టం ఉంటే ఒక్కలే పోవాలండి ఎందుకంటే అందరితో వెళ్ళాలంటే ఎక్కువ బడ్జెట్ అలా అనుకుంటే నేనైతే తో ఫస్ట్ సింగిల్ గా వెళ్దాంఅనుకుంట ఎందుక అరుణాచలం అనేది ఫస్ట్ అదృష్టం నాకుందా లేదా అన్నది గదా పాయింట్
అవునండి
పోయి ఒక్కసారైనా అరుణాచలం పోయి మా ఒక్కసారైనా అమ్మానాన్న క్వాలెంటాన్
నన్ను ఒక్కదాన్ని అంటే ఉ అవునా నేను ఒక్కదాన్ని అంటే రేపు గూడా వెళ్ళొచ్చండి కానీ నేను వెళ్ళితే తప్పిపోతా
అదే అండి నాకు గూడా వెళ్ళాలని ఉంది ఫ్యామిలీతో కానీ అక్కడ వెళ్తే ఇదే బాధ తప్ప
మ్ చిన్నపిల్లలను కదా పంపు
నవ్వకండి హు
అలా ఏం లేదండి అంటే పెదోళ్లు అంటే చిన్నపిల్లల్లాగానే ఉంటది గానీ అమ్మాయిలు లైక్ మరి చిన్నపిల్లలు గాదు ఎక్కడున్నా చిన్న పిల్లలా గానే ఉంటది తెలుసా అండి చాలా మందిని చూస్తునే ఉంటాం గదా
ఆ కాలేజీలో ఆఫీస్ లో చూస్త
లేదండి నా కాలేజెస్ అన్ని అలాంటి ఏమి లేవ్ నేను సీదా జస్ట్ నార్మల్గా గోకులం లో చదువుకున్నా అంతే ఈ ఫస్ట్ టైమ్ కో ఎడ్యుకేషన్ ఉన్నా నేను పోన్ లేదు అది కో ఎడ్యుకేషన్ అంటనే సక్క ఇలా ఉంటందో తెలీదు లైక్ కానీ ఒప్ ఉపెన్ గా ఉంటా అన్నీటిలో
హ్మ్మ్ అవూనా అండి
మాక్సిమమ్ నాకు ఎంత ఇవాళ మార్నింగ్ లేచే ఓపకి లేకపోయినా హనుమాన్ టెపుల్ పోయి డ్యూటీకి పోయి వచ్చా
అవునా సరే అండి నెక్స్ట్ కాల్ ఎవరు
ఓకే అండి
ట్యాంక్